ఆ బరి
ఏం చేస్తం ఏం లేదండి ఖాళీగానే మండి మీరేం చేస్తున్నరు
ఏం లేదండి మేము కూడా ఖాళీ గానే ఉన్నా మీకు ఆ ఈవినింగ్ మీ పని స్టార్ట్ అయిపోదు కదా ఇంకా పిల్లలు రాలేదు పిల్లలు వచ్చినాక ఇగా సాయంత్రము కాలం పని మొదలుగు పెట్టడం అయితదండి వెళ్ళిర్ర అండి పిల్లలు స్కూల్ కి
ఇంకా స్కూల్కిళ్ళి రాలేదు ఫోర్ కట్ల వస్తారండి.
ఇంకా ఏం చేసాందండి ఇవాళ స్పెషల్
ఇవాళ స్పెషల్ బ్రింజాల కర్రీ అండి ఆఫ్టర్ నూన్ అయితే
తింటారా అండి బ్రింజాల కర్రీ మరి మీ పిల్లలు
ఆ తింటారండి మార్నింగ్ టిఫిన్ చేసి నండి ఇడ్లీ చేశాను ఆఫ్టర్నూన్ బ్రింజాల్ కర్రీ చేస్తాను ఉమ్
చెప్పాలండి ఏమన్నా కొత్త విషయాలు ఉంటే చెప్పండి అడి
మీ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉందండి
వాతావరణం ఇంకా ఎండలు మొదలైనాయండి ఎండలు కొడుతున్నాయి ఇంకా కొంచెం ఉదయం పూటనేమో చలిగా అనిపిస్తుంది ఇక మధ్యాహ్నం టైమ్ లో టెన్ వరకే ఎండలు వచ్చేస్తున్నాయి ఇక పని చేసుకోకుండా ఎండలు బాగానే ముదరిపోయినాయండి ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ఏప్రిల్ మే నెలల్లో ఇంకా చెప్పలేం ఈ ఎండల గురించి
మా దగ్గర కూడా చాలా ఎండాలు వున్నాయ్ ఈయండి ఏప్రిల్ మంత్ లో ఎండనే మార్చి లో వచ్చేసినట్టున్నది చాలా వేడి అయిపోతుంది మా మా మాదగ్గర ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువనే ఉన్నాయండి చలి కూడా ఎక్కువనే ఉంది ఎండ కూడా ఆ పెట్టు పెట్టుకున్నాం అండి మీరండి
ఇంకా పెట్టలేదండి కూలర్ ఇక పెట్టాలిగా
బాగా వేడ వేడిగాలి డైరెక్ట్ మదే లాస్ట్ వుంది కాబట్టి వేడిగాలి తొందరగా ఇట్ల మాదే ఫస్ట్ వొస్తది
ఇంకేమండి స్పెషల్ పండుగలు ఏమేమి ఇష్టమండి మీకు ఏ పండుగ అంటే ఇష్టమండి. అదా
ఉమ్ నాకా అండి దీపావళి అంటే చాలా ఇష్టం అండి
దీపావళికి ఏమేం చేసిండండి పిండి వంటలు మరి
పిండి వంటలంటే ఆ గారెలు పూరీలు నెక్స్ట్ ఇంకేంటంటే ఒక స్వీట్ ఐటెం కంపల్సరీ అండి
స్వీట్ ఇష్టమా అండి మీకు మీ పిల్లలకి
పిల్లలన్ ఇష్టపడు నేను కూడా నార్మలే కానీ స్వీట్ ఆ రోజు మేము లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం అండి
అండి ఏ విధంగా చేస్తారండి చీర ఎలాంటివి కట్టుకుంటారు
ఉమ్ చీరనా అండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఉన్నది కట్టుకుంటామండి ఆ రోజు
చాలా మంది కట్టుకుంటారు అం
ఉమ్ అదే టూ కాంబినేషన్స్ ఉన్నాయంటే పసుపు కుంకుమ అట్లా అనుకునేసి అట్లా ఉంటది అనేసి ఆ కలర్లు మాత్రమే చూసుకొని కట్టుకున్న అండి ఆ రోజు మీరు చేస్తారా అండి లక్ష్మీదేవి
అవును చేసుకుంటానండి లక్ష్మీదేవి పూజ నేను కూడా రెడ్ కలర్ చీర కట్టుకుంటానా
అవునా అండి
స్ త్రీ ఇయర్స్ వరకు రెడ్ దే కట్టుకున్నానండి ఈ మధ్యలా ఎల్లో కలర్ పసుపు కలర్ది వేసు కున్నా అండి ఆకు పచ్చ కలర్ బార్డర్ అండి ఇంకా అది కట్టుకొని పూజ చేసుకుంటున్నానండి లక్ష్మీదేవి ఆ రోజు ఇగ ఉపవాసం ఉంటామండి ఏ దేవుడికి లక్ష్మీదేవికి ఇష్టమైన బూరేలవి చేస్తామండి ఇంకా శనగలు ఒక మండి ముందు అది నానబెట్టుకుంటాం అండి చెనగలు అది
అవునా
అ
మేం పండ్లు పెడతామండి ఎక్కువ అంటే ప్రసాదంగా ఐదు రకాల పండ్లు తీసుకొస్తాం
అ
యా ఒడి నింపుతామండి మేము ఉమ్ ఆహా లేదు వస్త్రం తోటి అంటే ఇట్లా చేస్తామండి
ఆ
ఇక ముందు నుంచి మా నానమ్మ వాళ్ళు ఆ విధంగా చేస్తుంటిరి మా అమ్మ వాళ్ళు ఇగ అట్లా అని చేస్తారు మాకు కూడా అదే అలవాటు అయిపోయిందండి
నేను కూడా పెట్టుకుంట పెట్టానండి ఒక సంవత్సరం పెట్టుకున్నాను చీర అవి ఇగ ఇప్పుడు మామూలుగా ప్రసాదాలు చేస్తానండి ఇక దీపాలు ముట్టించుకొని లక్ష్మీదేవి శ్లోకాలు చదువుకుంటానండి చదువుకొని ఇక కొంతమందికి ఇస్తానండి ప్రసాదాలకి ఇంటికి ప్రతి సంవత్సరం అట్లనే చేస్తున్నా
అవునా
పండ్లు తమలపాకు పసుపు కుంకుమ సోమిటి ఆకటలు ఇలాంటివి ఇస్తాన
అవునండి నేను కూడా అట్లనే చే
పదకొండు మంది పెద్దవాళ్ళకి ఇస్తాను ఇక చిన్నపిల్లలు ఎంత మం ది వచ్చినా కూడా వాళ్ళ కంపల్సరీ ఫ్రూట్స్ ఇ స్తానండి ఎంత మంది ఉన్నా కూడా పిల్లలకి తప్పకుండా ఇస్
మేము వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కాలు కడగమనేసి పసుపు కుంకుమ ఇస్తాం ఫస్ట్ కూర్చోబెట్టి లైన్ ఆ పసుపు కుంకుమ ఇచ్చేసి మంచిగా కాళ్ళకి పసుపు రాస్తామండి తర్వాత బొట్టు పెట్టీ ఉమ్ పూలిస్తామండి అందరికి పూలిస్తాము తర్వాత నెక్స్ట్ వచ్చీ వాయనంగా అంటే తమలపాకు అరటి పండు ఆ రెండు గాజులు ఇస్తామండి మేము చేసుకున్న ప్రసాదాలన్ని ఇస్తాం అం పులిహోర అట్లా శనగగూడాలు నెక్స్ట్ వచ్చేస్ ఎంట పాయసం అంటే ఒక్కొక్క సంవత్సరం పాయసం అట్లా ఇస్తాను మము ఇంకో సంవత్సరం ఏంటంటే అంటే మాకు అనుకూలంగా ఉన్న విధంగా చూస్తామ అండి ఒకొక్క సంవత్సరం భోజనాలు కూడా పెడతామండి హ
ఉంటానండి ఉపవాసం ఉంటార
ఆ ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటాం మండి నమ్ పరిస ల సాయంత్రం ఉపవాసం నిరుమించుకుంటాం
ఆ ఉంటానండి ఆ రోజు అంతే ఉపవాసం ఉండి సాయంత్రం ల్ దేవుడికి మళ్ళా వేరేగా నైవేద్యం తీసి పెట్టి దీపాలు వెలిగించుకొని ఇక పాస్టింగ్ విడుస్తామండి ఇక మళ్ళీ మనం గౌరమ్మ పెట్ కుంటాం కదా అండి మళ్ళ తెల్లవారు జానికి ఒక నైవేద్యం వండేసి గౌరమ్మ కూడా పెట్టుకుంటాము
మేం కూడా పెడతామండి గౌరమ్మ ఇంట్లో వాళ్ళే పెట్టుకోవాలి కదండి మనం ఎంత పసుపు కుంకుమ బయట వాళ్ళకి ఇచ్చినా కానీ గౌరవం అనేది ఇంట్లో వాళ్ళు మాత్రమే పెట్టుకోవాల అంటే ఎవరి లక్ష్మి వాళ్ళకు ఉండిపోతుంది అనేసి అంటారు ఇంకేం పండగ చేస్తారండి మీరు
నేను అన్నీ చేసుకుంటానండి అన్ని పండుగలుంటాయి నాకు ఇష్టంగా ఎప్పట్ ఇంకా వచ్చేసి ఇగ బతుకమ్మ పండుగప్పుడు అయితే దుర్గాదేవిని పెడతారు కదండి ఈ న ఆ దుర్గాదేవిని కూడా చాలా నమ్ముతానండి అప్పుడు కూడా ఒకసమ సంవత్సరం మొత్తం ఒక్కపొద్దులున్నాను
అవునా పదకొండ్ రోజులు ఉ తోమ్ నవరాత్ర నవరాత్రులా ఉ
ఉన్నదేవుడికి ఇట్లాద్ చీర బియ్యము గాజులు ఆ వొడి నింపిన అండి ఒకసారి ము ఆ సంవత్సరం మా పాప పుట్టింది కాబట్టి ఆ సంవత్సరం అక్కడ ఇచ్చినమన ఆలేన్ ఉన్నానండి ఒక సంవత్సరం ఈ ఒక సంవత్సరం ఉన్నాను అప్పట్ నుండి మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్ళి మొక్కి వస్తానుగాని ఉపవాసం ఉండనండి
అవునఅండి మేము కూడా సేమ్ అట్లానే చేస్తామండి అవునా మేమ్ కూడా ఏంటంటే దేవి యొక్క ఏంటి మొత్తం పూజ ఉండేవరకు ఉంటామండి కానీ నవరాత్రులు ఉండమండి ఫాస్టింగ్
ఇంకా అండి కానీ మంచిగా అనిపిస్తదండి అత్ తొమ్మిది రోజులు అసలు దేవి ఇక్కడ అచ్చి తిరుగుతుందేమో మన వాడలా అన్నట్ ఎంత సందడనిపిత్తదండి మనసులో అయినా ఉ చాలా బాగా అనిపిస్
అప్పుడే ఇంక బతుకమ్మలు కూడా స్టార్ట్ అయితాయి కదండి అందరు అక్కడ అంతా సందడి సందడిగా ఉంట్
దేవత అచ్చి మన ఊర్లో తిరుగుతుందేమో అన్నంత ఫీలింగ్ అనిపిత్తదండి దేవున్ని చూత్ చూస్తా ఉంటే అక్కడికి వెళ్లి చూస్
అవునండి మనం ఎక్కడికో వెళ్తామండి దేవుళ్ళని చూడ్డానికి కానీ అప్పుడు మన దగ్ జేమే దేవత వచ్చినట్టు
అవునండి మంచిగా అనిపిస్తదండి దుర్గా దేవప్పుడు కూడా నవరాత్రులు నేనేది మోక్కిన కూడా ఇప్పటి వరకు మంచిగ జరిగిందండి
అవునండి నేను కూడా మా పిల్లల్ తోటి ఫస్ట్ ఆ ఫస్ట్ నాకు ఓడి నింపిన్రండి అంటే దేవుడి దగ్గర నుంచి పలహారాలు ఇస్తారు కదండి పండ్లు అవి అప్పుడు ఆ సంవత్సరం ఇచ్చినప్పుడే మాక్ పాప పుట్టింది నెక్స్ట్ ఇంకొక సంవత్సరం గ్యాప్ వచ్చింది ఒక రెండు సంవత్సరాలు మళ్ళీ పూజల్ ఇలా కూర్చుంటే మళ్ళీ ప్ర అంటే పాప్ పండ్లు ఇచ్చిండ్లండి అప్పుడు మాకు బాబు పుట్టిండు నేనైతే బాగా నమ్ముతానండి దేవిని
దుర్గాదేవిని నేను కూడా మా పాప పుట్టడానికి అక్కడ మొక్కిన తర్వాతనే నాకు పాప పుట్టిందండి ఇగ అప్పట్నుంచి మా పాప పుట్టినప్పటి నుండి ఇప్పటికి సిక్స్ ఇయర్స్ ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులప్పుడు పవిత్రం గా ఉంటానండి మా ఇంట్లో వాళ్ళు ఉన్నా ఉండకపోయినా నేను మాత్ త్రం నేను నా బిడ్డని ఇద్దరిని ఉంచుతామండి మేము తప్
మేమ్ కూడా అట్లనే ఉంట్ టమండి అండి ఇంకా మా పాప పుట్టినప్పుడు కూడా దేవికి ఓడి నింపిన మా బాబు పుట్టినప్పుడు కూడా కొంచెం చం కదురలేదు నింపుదామనేరికి దేవి దగ్గర బాగా నిష్టగుండాలి కదండి ఆ నెలన్ ఆ సంవత్సరం నా కుదరలేదైతే నింప్ నింపలేదు ఇంకా అది అట్లనే ఉన్నదండి ఉ
ఇంకా అండి ఏంటి ఇంకా ఆ విషయాలు మొత్తానికైతే దేవుణ్ణి బాగా నమ్ముత్
ఆ మా ఇంట్లో అయితే మేము చాలా బాగా నమ్ముతామండి మ సారు మేము పిల్లలం మా పాప అయితే ఎప్పటికక్కడనే వెళ్లి ఉంటదండి
ఉమ్
ఇంక బొట్టు మేము ఒకవేళ అంటే ఏదైనా పని చేసుకుంటా ఉంటే పూజారి వస్తే వెళ్ళి బొట్టు తీసు ఖర్చు పెడతుదానివా
ఇలల్లో కూడా చాలా భక్తి అంట ఇష్ట నేం
ఆ మా పాప మా బాబు ఇద్దరు వెళ్తారండి మంచి ప్రసాదాలు ఒక్కటిస్తే వాళ్ళు వాళ్ళు తినక మాకు కూడా తీసుకొచ్చిస్తారండి
మంచి పద్దతిగాల
ప్రతి ఒక్కటి ఒక చేతిలో పట్టు న్నది ఇంకో చేతి సగం ఉంచి సగం మాకు తీసుకొచ్చిస్తారండి
అవునండి నాకు దుర్గాదేవి అప్పుడు చాలా మంచిగా అనిపిస్తాదండి
ఉమ్
ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుది మనసు కూడా ఇక అప్పుడు మనకు చుట్టిలు కూడా ఉంటాయి స్కూల్ కి కాబట్టి ఏం అనిపించదండి చాలా బాగా అనిపిస్తుంది అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకునే టైం ఉంటది మనకి కాబట్టి మంచిగా అనిపిస్తాదండి
నవరాత్రులు అంటారు గాని మా దగ్గర పదకొండు పన్నెండు రోజులు ఉంటదండి దుర్గాదేవి
ఆహ
ఏంటంటే దసరా తర్వాత నిమ్మ జనం చేస్తారు మీ దగ్గరండి
మా దగ్గరరోకదంలా మా దగ్గర కూడా అండి అచ్చని తొమ్మిది రోజులు అంటున్నారు కాగానీ ఇక పదకొండు రోజులు అవుతుందిండి ప్రతి ఈ సంవత్సరం కూడా అట్లనే అయిది
అ ఆ సరే అండి
చెప్